హలో
హలో
ఏం ఆ తిన్నాం సిస్టర్ నిమా అయితే ఈ రోజు పొయ్యి పని చేసినారంట ఏదో పప్పు రసం అవి ఉంటాయి కదా ఆలూ కర్రీ అవి పోయి స్మెల్ వస్తున్నాయి తెలుసా
హ్మ్
మ్మ్ తిన్లే నేనైతే బయటా తిన్నా
అవునా ఏం తిన్నారు
బిర్యానీ మ్మ్ తిన్నాం మా ఫ్రెండ్స్ చెప్పిరి అయ్యో నెక్స్ట్ టైం ఇప్పిస్తా లెండి బయటకి వచ్చినాక ఇన్స్టిట్యూట్ దగ్గర ఇప్పస్తాడికి వచ్చినాక
మ్మ్
మ్మ్ అవును రేపు ఏం ఫెస్టివల్ కదా బయటికి వెళ్లారా ఎక్కడికి
ఏమో అండి చూడాల
మనకి ఎయిట్ ఫిఫ్టీన్ వరకు ఉంది నైట్
మ్మ్
మ్మ్ మార్నింగ్ క్లాసెస్ బ్రో
ఆ ఎయిట్
ఫిఫ్టీన్
మ్మ్
మ్మ్ నైట్ నైన్ థర్టీకి ఏమో స్టార్ట్ అవుతుంది
మ్మ్
మా మార్నింగ్ నైన్ థర్టీకి మాన్ రేప్ ఒక క్లాసే మనకి
ఈ రోజు నైన్ కు ఉందా క్లాసు
మొన్న నేను నైన్ థర్టీ వెళ్లిన
ఆ
నేను నైన్ థర్టీకి వెళ్లిన ఓ రోజు నైన్ కేే ఉంది
ఆ ఈరోజు నైన్ కు ఉందా క్లాస్
మరి నేనే షాక్ తెలుసా
ఎందుకు అంత తొందర పెటిరు
నేను చూసుకోవాలి నువ్వు చెప్పినావు్ కదా నిన్న క్లాస్ లో అయిపోయినా ఏ ఈ రజు క్లాస్ అ చెప్పినవుంక ఆ క్లాస్ అనేసి వెళ్ళపోయా జస్ట్ ఆ స్టెప్స్ ఎక్క ముందరు చూసినావ లేదో ఆడ చూస్తే సార్ ముందే వచ్చేసిపుడు చెప్తున్నాడు క్లాస్ పికుతున్నాడు
హ్మ్
మ ఆ సస్టర్స్ మ నడుతున్నాడు సార్ అయితే
హ్మ్
నేను మధ్యలో గోవింద ఆ గోవింద అనుకుంటా పోతి క్లాస్ కి వాళ్ళు చూస్తే ఏం పళ ఎట్టుకొచ్చా అంటున్నారు నేం చెప్పాక అయితుంది మం మాటలా ఇంకా సలెంట్ అయిపోతా
సార్ ఏ సార్ వచ్చినారు పాంటే సారా
జాబ్ సర్
జబ్ స
ఆ ఎక్స్ప్లషన్ కి తనే వచ్చిండు రెండు రెం సబ్జెక్ట్ రెం సబ్జెక్ట్ ఐ మీన్ రెండు టాపిక్స్ ఎన్ ఈరోజు రెండు చాప్టర్లు
అవునా డాటా సఫిషియన్సీ అంటే
ఏం లేదు మనకి సబ్జెక్ట్ జరుగుంటుంది కదా ఐ మీన్ ప్రాఫిట్ అండ్ లాస్ పర్సంటేజెస్ అందులో క్వశ్చన్ సే అవి
అవునా
ఎసెషన్ మీక్ తీసుకుంటే చూడు మనము రీజనింగ్ లో
హుమ్
సేమ్ అవనే ఇది కూడా కానీ ఇవి చాలా టైం లైన్త్ తీసుకుంటాయి అబ్బా ఒక్కొక్క రెండు రెండు చేయాల మూడు మూడు చేయాల ఆప్షన్స్ స్టేట్మెంట్స్ ఒకట్టు చేయాల మూడుంటే మూడు చెక్ చేసుకోవాలి ఒకటి ఒక్క చెక్ చేసుకోవాలి చాలా టైం పాసేస్ ఇవి
ఉమ్ అయిపోతాయ
కానీ ఇవి ప్రీలియమ్స్ కన్నా మెయిన్స్కే బ్యాంకింగ్ వాళ్ళక ఎక్కువ వస్తాయి మనకి రావు అట్లావి
అవును
దింట్లోకి మనం ఇంకా టచ్ కాలేదు కదా అలా ఎక్స్
నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఫచ్ విన్నాం
ఏ ఇవా
ఉమ్ ఇది కాదు ఆ నేను ఇంటి దగ్గర సిక్స్ మంత్స్ ఉన్నా
తెలుసు తెలుసులే
హలో
మయింది
హలో
వినపడుస్తుంది చెప్పు
ఆ ఇంటి దగ్గర ఉన్నప్పుడు గ్రాడ డ్యుయేషన్ అయిపోయినాక చెప్పినం యూట్యూబ్ ఫస్ నా కొని డేస్ ఆన్లైన్వి
హ్మ్
విన్నాక ఏం అర్థం కాదు సో అట్లా వచ్చేసిన ఆల్మోస్ట్ రీజనింగ్ క్వాంట్ అయిపోనికి వచ్చింది నాది సిలబస్
ఆ
హ్మ్ అంటే నాకు సీటింగ్ అరేంజ్మెంట్స్ ఒకటే అర్థం కాకపోతుండే
హ్మ్
హు
అది కూడా కొంచెం చూసుకో సిట్టింగ్ అరేంజ్మెంట్స్ బా
కానీ ఎక్కువ మనకి రావు బ్యాంక్స్ కోస్తాయి
ఆ అవే వాళ్ళకి వస్తే మనకు అన్ని కవర్ అయితాయి ఆల్మోస్ట్
ఉమ్
స్పెల్లింగ్ మిస్టేక్స్ ఈ కోడింగ్ డీ కోడింగ్ అవన్నీ కవర్ అయితాయి మన ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కవర్ అయితాయి
హు అవును
నెంబర్ సిస్టమ్ వస్తుంది వీళ్లకెందొ ఆ సింగపూ ఆ విలేజెస్ తొక్క తొక్క రన్న వస్తాయి వీళ్ళకైతే
హుమ్మ్
అంటే ఈజీగా ఉంటుంది తెలుసా పేపర్ మనకి ఛానల్ సబ్జెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి కదా మనకి ఏజీ వస్తాయి వాళ్ళకి కష్ట కష్టం వస్తాయి వా వాళ్ళకి ఈజీ రావన్నీ కష్టమే వస్తాయి వచ్చే రెండు మూడు వస్తాయి టఫ్గా వస్తాయి వాళ్ళకి అని నాక కొన్ని రోజులు కొన్ని రోజులు పోయినానా క్లాస్ బాగా చెప్తుా చెప్తారు
హ
బాగర్తమయ నాకు ఏమో వీళ్ళకి కూర్చునేే వస్తున్నాయి పదే పద అందుకే వీళ్ు బాగా చేస్తున్నారనిపించారు
హ
పారాగ్రాఫ్స్ ఎక్కువ వస్తే వాళ్ళస మన అంటటటు రావు మళ్ళతో పోల్చుకుంటే
హ
అ కమ్ సిస్టర్ అవున్ మీఊర్ సార్ ఏం ఫేమస్ ఫేమస్ ఏం మీ ఊరు సైడ్ బాగా
తడుపాయలా
ఫేమస్ ఫేమస్
ఏడుపాయలో
మేడి కాయలా
ఏడిపాయలో టెంపుల్ చర్చ
ఫేమస్ టెంపుల్స్ చెప్తున్నావా
మషాడబయి ఫేమస్
ఆ మీ ఉషారి దమ్ బిర్యానీ ఫేమస్ అంటన్న బానే నైన్టీ నైన్ పర్సెంట్ నైన్ నైన్ పర్సెంట్ ఉంటా మీ దమ్ బిర్యానీలో నాన్ వెజ్ బిర్యానీలో
ఎవరు మాదా
ఆమ ర మిస్టేయిట్
మా సైడు వెజ్ లో మా డిస్ట్రిక్ లో ఒకటి ఉంటది చంద్రభావాన నకటిాల సుపపర ఉ చ వెజు
అంటే మీ సైడ ఏం ఫేమస్ అంటున్నా ఆ టెంపుల్స్ కాకుండా టిన్ని ఐటెమ్స్ లో కానీ
ఒక రెస్ రెస్టోారెంట్
అంతేలే మీరు బిర్యానీ వాళ్ళట్లయితే
నా వెజ్ వెజ్ వెజ్ ఫేమస్ ఉంటంది చర్చి దగ్గర
ఆహా
చర్చ్ దగ్గర ఒక రెస్టారెంట్ ఉంది
ఈరోోజు క్లాస్ చెెప్ మమ్మకి సారు
హ
ఫస్ట్ ప్లేస్ లో ఒక ఒక ఊరు ఉంది సెకండ్ ప్లేస్ లో మీద వెజ్ లో వాళ్ళది ఉంది సెకండ్ మీదే నాన్ వెజిటేరియన్ లో మీస్టస్
వామో
ధమ్ బిర్యానీ అంటే ఏమంటార ధమ్ బిర్యానీ దావ చాలంంట
అవును ముక్కలంది ముద్ద
ముద్ద ద కాదు న యలా ప చ సారిలో చ కాట్లో
కకి వెజ్ పెడతారు
సార్ చెప్పి తె సార్ నవ నవేసినము ఈరోజ మేము డైలీ కానీ ఈ రజే కొంచె తక్కువ ఉండదు సార్ మీరు లేరాేమో ేమో కొంచెం తక్కువే ర ఉన్నాం ఈ రోజు
హ ఎందుకు సెటర్లు వేసుకుంటే వస్తుంటాం మనం
ఆ మీరుంటే బాగుండు ఏ హెడెక్ ఏ అమ్మాయి లోడ ఏందబ్బా చుక్ చుక్కా ఆన్సర్లు చెప్పటుంది వాళ్ళు రాలేదని చెప్పిన దెలుసా సార్ ఈ రోజు నవ్వు వచ్చింది నాకైతే
అవునా
చుక్ చుక్ చెప్పు హా హా హా హా
చుక్ చుక్ ఏందీ
చుక్ చుక్ అంటే పుచ్చు పుచ్చు కంటే ఆన్సర్లు చెప్తారు గదా మీరు
ఆ
వాడు అట్లనడు దెల్సా పుచ్చు పుచ్చు అని ఆన్సర్లు చెప్తారు కదమ్మ వాళ్ళు ఎక్కడమ్మ అన్నాడు సార్
స్టార్టింగ్ గేదా
ఆ మరి రెండుమూడు చెప్తునాడా నోట్స్ చెక్ చేసాడు ఈరోజు నేషనల్ వాటర్ ఫాల్స్ అని చెప్పిండే గదా హోంవర్క్ అందరికి చెక్ చేసిండు రాస్ కున్నాం కాని మాది చెక్ జేయలే సార్ అందరిని అడుగుతున్నడు గాని మమ్ముల అడుగలే
ఆ టాపర్స్ అని
ఏ మనం ఎట్లో ఆన్సర్లు చెప్తామని దెలుసు గదా ఎప్పటికి అందరం ఒకే బ్యాచ్ మన నలుగురము
ఉమ్
ఉమ్ చూ చూడలే చెప్పలే ఇంకా చూలే మాది నాది మన పక్కన అమ్మాయిది ఇంకో పక్కన అమ్మాయిది
ఉమ్
ఉమ్ ఈ రోజై పెండి డేస్ ఇంపార్టెన్స్ జేస్తురు రేపు నేషనల్ జియోగ్రఫికల జియోగ్రఫికల్ ఏరస్ చెప్తారు రేపంటే రేపు కాదు రేపు వెంగో క్లాస్ ఎప్పుడుంటే అప్పుడు
ఉమ్
ఉమ్ అలా ఎంత పనుకుంటారు మీరు
ఉమ్
ఎంతకు పనుకుంటారు నైట్ అండ్ మార్నింగ్ ఎంతకు లేస్తారు
సిక్స్
సిక్స్ కి లేస్తారు మీరు ఎంత పనుకుంటారు
ఉమ్ ఇష్టం అప్పుడప్పుడు వన్ అప్పుడప్పుడు టూ అప్పుడప్పుడు త్రీ
బాగు తినండి సిస్టర్ మీ కళ్ళు కొంచెం లోపలికి వెళ్ళిపోతున్నాయి
తింటున్న ఫుల్లు
సమ్మర్ కాటి కొంచెం బాగా వాటర్ తాగండి ఫ్రూట్స్ బాగా తినండి అన్నం తినకపోయినా పర్లేకాని బాగా వాటర్
ఈరోజు మొత్తం వాటర్ తోనే ఉన్నా
పొద్ద నుంచి ఏం తినలేదా
పొద్దున్న టైం అయిపోయిందని పోయినాం
ఆ అయ్యో కొంచెం సిక్స్ కి లేస్తరా అర్లీగా లేసేసిపోయింటే సరి
ఈ రోజు కొంచెం లేట్ అయింది
అవునా చూసుకోవాలి కదా సిస్టర్ మీరు ఏటో క్లాస్ కి రాలేదు అదన్నా చూసుకోవాలి గదా హెల్త్ ముఖ్యం ఫస్ట్ నా నేను అదే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా
ఉమ్
ఉమ్
ఇ అట్లా తదను బయట వాటర్ తీసుకున్నా ఏేం రావదు
ఏ ఫూ వచ్చు కదా బయట
జూసవుద మనకు ఏ మ త బుద్ధ చాలా వాటి లాగబద్ద్దయింది వాటర్ బాటిల్ తీసుకొని తాగనం ఆ పెద్ద బాటిల్ అయిపోయింది మళ్ళీ ఆ ఎండల తీరా అవుతారు ఎవరన్నా ఎండల టైటల్ కొంతమంది ఉంటారు లే తాయినారు ఆడ వా మ
ను
కొంతమందికి ఎండలు ఏమున్నా కాని టీ అయితే పక్కా ఉండాలా
ఆ
అట్లా అయింది
ఆ ఇంకేంత సిస్టర్
అయిపోయింది